హలో త్రిషా
ఆ
ఏం చెత్తన్నావ్ ఏం చెత్తాన్నవ్ త్రిష
ఏంలేదు నువు ఏంచేస్తున్నావ్
ఏం లేదు తిని కుసున్న పాపేం చెత్తాన్ది?
పాప పడుకుంది.
తిన్నవా?
ఆ తిన్న తిన్నావా నువ్వు?
ఆ తిన్న అయిపోయింద పనీ
పనా అయింది ఇప్పుడే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి
ఉహు భువన్ గాడు మంచిగున్నాడా
భువాన్ మంచిగనే ఉన్నాడు మీ అన్నగూడ మంచిగానే ఉన్నాడు.
ఆహా
మీ అక్క వాళ్ళు ఒచ్చిల్లా ఏంది?
ఆ మా అక్క ఈడనే ఉంది.
ఉమ్ అమ్మకి ఎట్లుంది?
మాక్ మంచిగనే ఉంది ఇగ మొన్ననే ఎల్లోచ్చినం.
ఉమ్ నేనడిపోయనుకాని పోదామ అనే సరికి మా బుడ్డోడు ఉన్నాడు. నేనే పోడు ఈ నిన్ననే పోయినా నాట్రోడుకి
ఆ
షాపుకి పోయినా కానీ పోదాం అనుకుంటే విడున్నాడు మళ్ళీ వీడెడితే విన్నెత్తుకొని రావాలని గప్చ్ దేక ఇంటికొచ్చినా.
అవును వాళ్లేం చేస్తున్నారు?
మా బుడ్డోడు టీవీ చూతాండు.
మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఊ
మమ్మీ వాళ్ళు
మా మమ్మీ దేవుని ప్రార్థన చేద్దానికి పోయింది.
ఈ యాకోబ్
ఓస్ స్టార్ట్ అయినాయి గానీ పండగనేదగ్గరకు వచ్చింది. ఇరవై తారీకు పండగ ఇరవై ఒకటికో, ఇరవైకో పండగ.
నువ్వు ఉంటానవా?
ఆ నేను ఉండ మా అమ్మ నన్ను ఉరికిచ్చి, ఉరికిచ్చి బాదుతది. ఒకళ్ళు కాదు ఇంట్లున్న సుట్టాల అందరూ వంశం మొత్తం వచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చి బాదుతరు హన్ను
డాడీ వాళ్ళు ఉంటార్రా?
ఆ డాడీగానే ఉంటాను మమ్మీ ఆ ఇప్పుడున్న అంత లేదు ఫస్ట్ లు ఉన్నట్లు ఉండట్లేరిగా. కానీ చాత కాట్లేదు వాళ్ళ కిందకి బందోలానికి దానికి దీనికి సెట్టు కాట్లేదు. మొన్న రెండు పోయినాయి ఇయ్యాలున్నాడు మళ్ళీ రేపు ఉంటడో ఉండడో తెలవదు ఇగ ఎండ మస్తు కొడతాంది మరి
సోడండి సోడా బండికి పోతాండా?
ఆ అన్నయ సోడ బండి దగ్గర ఉన్నాడు. డాడీ ఆటో తొలతా
అ మమ్మీ ఇంటి దగ్గరేనా ఏమన్నా పని చేస్తందా?
ఏం లేదు మొ మొన్నడదాకా మిరపకాయలు తీసింది. మళ్ళీ ఇయాలా ఒక ఒకపొద్ధుందని ఇగ మిరపకాయలు తీయలేదు. రేపు తీత్తదేమో మిరపకాయలు
అవునా
జాను జాను
నువ్వు మంచిగ తింటాన్నవా? మళ్ళీ ఏమన్నా అయితుందా హెల్త్ మంచిగుందా?
ఏం లేవనీ ఇక కొంచెం నొప్పి ఉంటదని చెప్పిరు ఎట్లైన
హా
అదే ఎల్లుండి పోవాల మళ్ళీ ఆహా ఈడ్నె ముబదే
మౌబద్లన
అమ్మో ఖమ్మంలో వాడు అడిగిందానికి ఫీజులు ఎగిరిపోయినాయ్ మాకు ఏమన్నాడు
అ
నువ్ ఫోన్ దగ్గర వెట్టుకో ఇనవడట్లే
ఉమాశంకర్ డాక్టర్ ఏమంటండు అంటన్నా?
అంకుల్గ అసలు మేం గల్వ ఆ డాడ్వల్ల గల్స్ నేన్గల్వలే ఇగ వాల్లెంజేప్పిర్రో దెల్వదూ ఆడికి ఈడికి లచ్చ తక్కువైంది
ఆ
ఏమో ఇగ ఏమేయొద్దు ఇప్పుడైతే ప్రస్తానికి మంచనే ఉన్నా ఇప్పుడు ఎనిమిదో తారీక్కు ఎల్లుండి పోతే మరి స్కానింగ్ తిత్ తె ఎమన్న జెప్తడా తెల్వదిగా
ఆ మంచిగదిను మరి
తింటాన
తినుడెం న్లేదు గనీ తల్కాయ్ నొప్పే ఎక్కువుంది
తలకాయ్ నోప్పి దేనికి తల్కాయ్ నోప్పి
ఇంగ అది ఉండేదే ఎప్పుడికి ఉండేదేగా
పెళ్లెప్పుడు మరి
ఉంటది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది టైము ఎందుకు దల్లి బడాలి నేను
మీ అక్క ప్రెగ్నెంటయిందా మళ్ళీ ఔను వైషు వాళ్ళక్కకు కొడుకుపుట్టిండు గా
ఏ నిజమా
ఓ నిక్ తెలవదా
ఆసల్ దెల్వద్ నాకిప్పటికిీ
ఒర్నాయనా నాకు వైష్ణవి మిసేజ్ జేసింద్ వాట్సాప్ల
ఔనా తెలవదు నాకు
ఆక్కకు కొడుకు పుట్టిండు అని చెప్తాంది
ఆ తెలువది నాకుఎ
ఆపరేషనా అంటే ఔనజ్జేప్పింది
ఇప్పుడు నైన్ మ అహ నైన్ మంత్స్ అన్నది ఈఏడ మౌబాద్ లోనే అయిందంటనా
ఆ
ఏ హాస్పిటలో
ఏమో మరి తెలువదు
మేబీ ఈడ నీన్ జేయించుకునే దగ్గర్నే అటుంది నాకు మొన్న ఆపరేషన్ నాకు ఆపరేషన్ అయినప్పుడు అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పైన్ మొన్న జేయించుకున్నాగా ప్రైవేట్లా
అ
వాళ్ళ అక్చొచ్చి రెండ్రోజులు అడ్మిటయి ఉంది మేబీ అన్నే జేయించుకున్నారేమో మరి తెలవదు
ఇన్నే జేయించుకోం
ఆ అదే ఆయనే ఉమ్మినీరు తక్కువుందని అన్నాడు ఆ ఉమ్మునూరు ఎక్కువుందని అన్నడు
ఆహా ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా ఏంకాదు గానీ తక్కువుంటే మంచిది గాదు
ఎక్కువుండొద్దంట పాప అక్కకి అక్కకి ఎక్కువుండొద్దంట మిగతొల్లకి ఎక్ క్కున్న ఎం కాదు గానీ అక్కకెక్కువుండొద్దంట ఉమ్మునూరు అంటే ఆమె రెండున్నాయ్ గదా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది గదా అన్నా డైరెక్ మాముందట్నే అన్నాడు రా అన్నాడు
అవున
అంద్
దాకు నాకు నాకు ఉమ్మనీరు చాలా పోయింది నా డెలివరీ అప్పుడైతే ఉమ్మనీర్ త్త పోయిందో అసలు
అ ఆమెక్ మా అక్కకు పర్సనల్ ప్రాబ్లం ఉంది గదా అందుకనే ఇగ ఎక్కువ ఉందాన్ పెట్టి బాటిల్
ఆమెకి ఎయిట్ మంత్స్ అప్పుడే నొప్పులోస్తున్నాయి అని చెప్పింటే గాని
మ్మ్ నొప్పులొత్తాన్నయ్ అని జేప్పింది గానీ అ అడ్మిట్ అయ్యిరు మరి అప్పుడు ఎయిట్ మంత్స్ అప్పుడు వచ్చి నాకు అప్రెషన్ అయినప్పుడే అప్పుడే ఒచ్చి రెండు మూడు రోజులు రెండు రోజులో మూడు రోజులో అడ్మిట్ అయి ఉన్నారు అక్కది ఇటు రూమ్ నాది అటు రూమ్ ఎదురు ఎదురూ మే గనీ ఇగ అంత గలవలేదు అటు ఇటు తిరుగుతానప్పుడు చూసిన అంతే మాట్లాడలే అంత మరేమో నాక్ ఇప్పుడి వరకు తెల్వదు ఒత్తది గా ఆమె ఇప్పుడు ఒత్తదేమో ఇగ వైషూ
ఆ
ఎవరితోటి మాట్లాడినా నాకు భయమైతాంది ఫస్ట్ పోతాను ఎవరిని ఎవరు ఎట్లుంటరో ఆల్రెడీ ఒకసారి పొయి బుక్ అయిన లేదట్టుంది ఎవరైతే అవుపడట్లే ఆ తాత అయితే ఉరుకుతాండు నేన్ నిన్నగాని అటుపోయినా కానీ తెల్వదు నాకు ఇది ఇట్లయిందని తెలియదు నా
అయితే వాళ్ళందరూ హాస్పిటల్ పోయినట్టున్నారు
ఆ ఒచ్చిందా ఏంది వైషూ గనీ
ఏమో మరి తెల్వదు నాకు మెసేజ్ చేసింది నాకైతే మా అక్కకు కొడుకు బూట్టిన్ను మా అక్కకి బాయ్ అని బేబీ బాయ్ అని బెట్టింది
అవునా ఏమోలే యెట్లానో ల మంచింది లే
కొడుకుగావాలని అనుకుంటారు కదా అట్లానే
మ్మ్ అదే అదృష్టం మంచినే ఉందిలే అంటున్న
అవును
మంచుకులేద కిల పడ్డది అక్క ఏమో ఇప్పుడు మాకు ఉంది ఇగ కథ
మరి పార్టీ ఇస్తావా మరి మీ పండక్కి మాకు
ఉను ఇది నాకు ఇప్పుడు మంచి మాట వొచ్చింది నీకు ఒద్దులే ఇక ఇప్పుడు మంచి మాట ఒచ్చింది ఇగా మంచి మాట వచ్చింది ఉన్నప్పుడెమో రా రా అంటే రాలేదు పండగుం ఏయ్ పాతింట్లొ ఉన్నప్పుడు నిమ మరిన్ని ఆరంజ్ తెప్పిత్త నువ్వోత్తే గా నువ్వొచ్చినంక కచ్చితంగా పో కాపోతే పోయి తెచ్చుకుందాం అన్నా గాని నువ్వు రాలేదు నిను నీకు చెప్పిన ఆరోజు కాకపోతే ఒక రోజు ముందు తెప్పిచ్చి అయిన నీకోసం పెడతా అంటే అస్సలు రాలేదు పాతింటికాడ ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి ఇప్పుడు పండగే లేదు ఉత్తి గా కానీ పండగ లేదు కానీ ఉత్తిగా పంచడం ఐతే పంచుతం గనీ పండగ మరి పండగైతే ఆ సేమ్యా అయితే ఎట్లెనా పంచుతాం
హలీం గావాలి నాకు
ఒక్క రోజు ముందు తెప్పించుకొని పెట్టుకోవాలి మరి మనం ఖరాబ్ అయితాది ఏమో అని అది ఆలోచించుతాన్న మళ్ళీ
ఎన్న తారీఖు నా మీ పండగ
ట్వంటి కో ట్వంటీ వన్ కో మేబి నాకు తెలిసి ట్వంటీ వన్ వస్
పంతొమ్మిదో తొం పంతొమ్మిదో తారీఖు ఉగాదిగా
ఆ అది ఇది సేమ్ ఒక రోజే ఒక రోజు తేడా తోటే వత్తాది
ఆహా
ఏమో ఇది ఎట్లుంటదో పండగ మాకు పండగ అయితే లేదు లే గాని ఎట్లయినా ప పంచడం అయితే పంచతాం అది పోవద్దు ఇగ ఇగ ఆచారం ప్రకారం వచ్చింది పండగ అయితే లేదు ఫాతియ ఇయ్యాము గని ఉత్తిగా పంచడం అయితే పంచుతాం
ఆ
ఇట్లా పంచితే సరె లే మరి
తిన్నవ మరి
అహ తిన్న ఆ ఆ మాది ఏం కర్రి ఇయాల సోరకాయ చారు
సొరకాయచారా సోరకాయసారా సాంబార
సోరకాయ చారు
సోరకాయ చారా బుడ్డోడు ఏం చేతండు
మా బుడ్డోడు ఆ మా మామయ్య వొత్తే ఆడుకుంటాండు
మీ మామయ్యకెట్ట ఉంది చేన్
మా మామయ్య కు గాని మంచినే ఉంది సరే లే పొట్టి
ఆగరాదు ఒక టూ మినిట్స్
ఆ
ఆ
ఏం గాదు లే
బ్లాంక్
హలో
లో
ఏం గాదు
అగు ఒకటి జెప్తా ఒకటిను చెప్పేది
ఆ చెప్పు ఏ వైషు
నీ దోస్తూ వైషు
డి వైషు ఆ
అ డి వైషు
అటు ఇ ఆ ఎమో గుడి ఉంది గానె అది మిరకాయల షాక్కప్ షాప్ దగ్గర
ఏంటిది ముత్యాలమ్మ గూడా
ఆడుంటార్రు
ఎంత రూమ్ రెంట్ ఎంత
ఆ ఆ ఏమో తెలువదు బ్లాంక్ నే అసలు వాళ్ళ టాచ్ లనే లేరు నాంగ ని నేను ఎట్లా అడుగుతనే ఉ ఉన్న వాళ్ళతోటే మాట్లాడానికి తీరిగలేదు కాని లేని వాళ్ళ గురించి ఎందుకు అడు తనవ్ నా దగ్గర నీ ఫోన్
బ్లాంక్
రిస్క్ అయితంది ఇప్పుడు ఈ ను దీనికి టాబ్లెట్లు ఎసుకునే సరికె మత్తులెక్క ఎక్కుతంది పోన్ న్ మెసేజ్ చేద్దామన్న రికమ్ లేకుండా అయితాంది నాకు ఏసుకోంగనే పనుకునుడైతాంది
సరే రే మరి
సరే లె మరే హ్మ్